హలొ ఆ బావున్నస్ ఆ బావున్న సార్ మీరు బావున్నారా
ఆ బానే ఉన్న అండి
సార్
ఏం జేయట్లేదండి ఖళిగనే కూర్చొని ఉన్న
అవునా సార్ తిన్నారా మధ్యాహ్నం
ఆ తిన్నానండి
ఏం కర్ ఆ తిన్నాం సర్ ఏం కర్రి సర్
కర్రీ పప్పండి
పప్పు ఇయాల నాన్ వెజ్ లేదా సర్ సండే
నేను తినండి నేను పూర్తిగ వెజిటేరియన్
ఎందుకు సర్ చికెన్ తినార మటన్ తినారా
వామ్మో నెన్ తిననండి నెన్ వెజిటేరియన్ని
అవునా హ్మ్ ఇప్పుడు మనం ఆ తిందాం సార్ చికెన్ తింటం మటన్ తింటాం ఫిష్ గూడ తింటాం సర్ మీరు ఫిష్ గూడ తినరా
లేదు లేదండి నేను నాన్ వెజ్ అసలు
ఆహా అవునా సర్
ఎగ్గు వరకు తింటా ఎగ్గు తింటా ఎగ్గ్ తింటా ఇంకేన్ తినను
అవునా తినొచ్చు గా సార్ మంచిది గద
మంచిదంటే మా చిన్నప్పటి నుంచి అలవాటు లేదండి మా పేరెంట్స్ అలవాటు చేయలేదు
మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు తినరా సార్
లేదు లేదు వాళ్ళు తింటారండి మ్ పేరెంట్స్ ఆక వాళ్ళు అందరు తిన్ టర్లె గానీ నాకు అలవాటు చేయాలె మరి ఫస్ట్ నుంచి
ఎందుకు అలా
మరి ఇగ అట్ల అలవాటు చేశారు ఇగ ఇగ ఎక్కడన్నా మొదటి నుంచి అలవాట్లేని ఇప్పుడు గూడా అలవా ట్లేదు
మ్ హు అవునా మీ ఇంట్లో అయితే వండుతారు గదా
వాళ్ళుదింటారండి
మ్ హు మీరొక్కరు మీకు ఒక్ ఒక్కరికి వేరే వండాల్నా మళ్ళీ
మరి వాళ్ళు అలవాటు చేసిందే గా అది
అవునవును హ్మ్మ్ మీరు ఏ పండగ మంచిగ జరుపుకుంటరు సార్
నేనూ వచ్చేసి ఇ బాగా బతుకమ్మ జరుపుకుంటాం అండి బాగా
మ్ ఎన్ని రోజులు సార్ పండగ
పదకొండు రోజులు చేస్తారండి మా దగ్గర తొమ్మిది రోజులు గాని పదకొండు రోజులు గాని
ఆ
హ్మ్ పొదలు బాగా మా మొక్క నాటిన్ దగ్గర్ నుంచి అమ్మవార్ ని సాగనంపే వరకు గూడా బాగా జేస్ కుంటాం మేము ఆ అమ్మవార్ ఉన్ బెడ్ తారండి మా దగ్గర నిత్యం పూజలు జస్తుంటామ్ మేమ్ ఉమ్ ఉ ఇవ్వని చేస్తుంటాం మీ దగ్గర చేస్తారండి
ఆ మ దగ్గర మా పక్కన గలీలా పెడతారు సార్
హు
మా గలిల చెప్తారు గానీ మేము వెళ్ళా ఎప్పుడు ఓస్తే ఎప్పుడొ ఒకసారి వెళ్తాం
ఉమ్
మా దగ్గర తొమ్మిద్ రోజు చేస్తర్ బత్ కమ్మ పండగ
ఎన్ మ్మిద్ రోజులు
ఉమ్
ఉమ్
ఉమ్ ఇంగ పొద్దున్నే పూల్ దీస్ కొస్తమ్
ఉమ్
కొచ్ పోని ఇగ ఆ అన్నం దిని పేరుస్తర్ ఫస్ట్ రోజు
ఉమ్
టియిగ సాయంత్రమ్ కాంగానే రడయి ఇగ బత్ కమ్మల్ దిస్ కునే ఎల్ తమ్
ఉమ్
అక్కడ వేట్టి ఒ పాటలు బాడి ఈ అందర్ పస్ పు కుంగ్ కుమర్ బొట్టు బెట్ కుంటరు
కోలాటంలో జేస్తరండి మీరు
ఆ తక్కుసార్ ఇక్కడ
ఉమ్
తక్కు ఏసరు కోలాటాలు
మీర్ ఎప్పుడన్న ఈ పండగకి బత్ కమ్మ అమ్మ వారి డ్యాన్స్ ఏసారండి
ఆ డ్యాన్స్ ఏసమ్ సార్ ఆ సార్
ఏ టైమ్ నుంచి ఏ టైం వరకు జేస్తుంటారు
అయి ఆరున్ డింటి నుండి తొమ్మిదింట్ వరకు ఏస్తమ్ సార్ డ్యాన్సులు
ఉమ్
ఔను
అంటే ఏమన్నా ఇపుడు ఆ బత్ కమ్మ పండగ్ కి సంబంధించన సప్ రేట్ గా మెజర్ అయ్ యూనిఫామ్ లా ఉంటదా లేపోతే నార్ మాల్ గా ఎల్ తరండి మన తెలంగాణ స్టైల్ ల ఆడపడుచుల్ వెల్ నట్ కోలాటానికి కోలాటాన్ కి సంబంధించి సప్ రేట్ యూనిఫా
పోలాటాల్ ఎయ్యమ్ సార్ ఇక్కడ ఎక్కు శాతం ఎయ్యారు పోలాటాలు ఎప్ ప్పుడో ఎవరో ఒకల్ ఎస్తరు పోలాటాలు
ఉమ్ ఎందుకనీ మీకా దాన్ మీద ఇంట్రాస్ట్ లేదు కోలాట్ మీరు
పోలాటాల ఇక్కడ ఎ అస్ లు ఎయరు ఇక్కడ ఎక్కు శాతం డ్యాన్స్ స్ లేస్తరిగ పాటల్ బెట్ కోన్ డ్యాసు లేస్తమ్
ఉమ్
ఆ కోలాటాల్ యేయరిక నుంచేర్ ఇంగ
ఉమ్ ఆ మా దగ్గర బాగ్ జస్తరండి నేన్ గుడా జేస్తా కోలాటంలో ఆ నేన్ కూడా రా జెస్త కోలాటం
ఉహు
హ్మ్ మరి ఇప్పుడు బతుకమ్మకి తొమ్మిది రోజులకి ఏమన్నా స్పెసిఫిక్ గా వంటకాలు అవి ఏమన్నా చేస్తుంటారా ఏమన్నా ఇంకా ఏమన్నా స్పెషల్ ఐటెమ్స్ ప్రిపేర్ చేయడం అట్లా
మ్ పులిరన్నం దజ్జో నాట్ నా పెరుగన్నం లా ఏస్తమ్
ఉమ్
ఇంకా పులిహోరా లవ్వ రవ్వలడ్లు ఇగ పల్లి పొడి నువ్వుల పొడి ఉమ్ ఇంక పల్లిలు నువ్వుల పొడి అని కలిపి చేస్తాం ఇగ ఆరోజు అన్నం తినకుండా బతుకమ్మలు పేరుస్తాం గౌరమ్మని పోవతులు వడి బియ్యము
అంటే ఉపవాసం ఉన్నట్లు లెక్క అవునా
ఆ మ్ నైన్త్ డే రోజు ఉపాసం ఉండాలి సార్
మ్
అన్నం ఒండి బతుకమ్మ వెర్షిణానకనే అన్నం తినాలే ఇగ ఒడి బియ్యము కొవత్ ఇగ అన్ని రెడీ చేసినంక బతుకమ్మ దేవుం దగ్గర వెట్టి ఇంగ అన్నం తింటాం అన్నం దీన్న తరవాతకి ఇగ రెడీయితం ఇగ రడీయి
మ్ మ్
వేలేతి ఇగ డ్యాన్స్లు ఏస్తాం వెలనంక ఇగ సాయంత్రం అయిపోయే టైం కి అయిపోయినంక ఇగ చెరువు దగ్గరకి ఏళ్ళి నిలల్లో వదిలేస్తాం అక్కడ గోరమ్మల్ తీసుకొచ్చుకోని పసుపు కుంకుమ అవన్నీ అని వాణ్ణి అది పడి ఇగ మత్తఐదులకు ఇస్తార్ పెట్టుకోగానే ఎవరింటికి వాళ్ళు వస్తాం తెల్లారే ఆ తెల్లారి దసరా
హ్మ్మ్
దసరా అంటే రావణాసురుడ్ని కాల్చి సంక్రాంతి త్రిడేస్ చేసుకుంటాం
సంక్రాంతి ఫెస్టివల్ త్రిడేస్ అందులో మరి నాన్వెజ్ తమంది నాన్ వెజ్ కు సంబంధించి ఏమేమి ప్రిపేర్ చేసుంటారు
మ్ ఎక్కువ మటన్ చికెన్ రెండు చేస్తాం
మ్ మీరు ఒపా పర్ డే అంటే ఆ రోజుకి ఎంత ఎంత ఎంత తినగలుగుతారు
అంటే కొంచం తంటం సార్
అంటే సుమారుగా ఇన్ని గ్రాములని ఉంటదా ఇట్లా
గ్రాములో ఎం ఉండద్ సార్ గ్రాముల్ తినం మేమ్ అట్లా ఎయం
మ్ అంటే ఇగ అంటే డైట్ ఫాలోయింగ్ క్యాలరీస్ మెయిటింగ్ అనేద్ ఉండదు
ఆ మెయింటెనెన్స్ ఎం ఉండద్ సార్ మైంటైన్ చేయం మేం అట్ల
ఆ లిమిటెడ్ గ సంబంధించ
ఆ లింట్ ఇగ మన కడపల బట్టే అంత తింటాం అం
లిమిటెడ్ లిమిటెడ్ గ అవునండి మ్
మీర్ అసలే నాన్వెజ్ తినరు
లేద్ మేడం లేద్ మేడం నేను కంపల్సరీగా ఎం లెదు నా నాన్వెజ్ అనేది ఆక్సిప్టుబుల్ గాదు
ఆ అవునా
మ్ ఇంతేనా కంపల్సరిగా వేర్ వెజిటేరియన్ లో ఉంటాం కాబట్టి
ఆహా అవున్ సార్ మ్ అవును మీ దగ్గర సంక్రాంత్ తి బాచేస్తారా సార్
ఆ బాగా చేత్తంది గ గంగిరెద్దులు దీనికి సంబంధించి ఇక గొబ్బెమ్మలు ఇవన్నీ గుడా అని
ఆ
ఆ అన్నీ చేస్తుంటాం
గొబ్బెమల ఆవు పేడతోటి కలిపి ఇగ ముగ్గేసి ఇట్ రా కి పెడతరు నవధాన్యాలు చిక్కుడుగాయలు అవి ఇవి అన్ని కలిపి పెడతరు. ఇంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉంటాం కాబట్టి ఏమన్నా ఎటేనా టూర్స్ కి ఏళ్తాం ఆ అవును సార్
మ్
నేన్ చాయ్ బాగచేస్తా టూర్స్ కటిఇటి వెళ్తావ్ మీరు వెళ్
అవున్ ఓమ్ ఆవ్ మేడం
మీరు ఏళ్తారా టూర్స్ కి?
ఆ ఆయ్
ఆహా ఏల్తారా ఇంకా ఉగాది వస్తుంది కదా సార్ మారి షాపింగ్ చేసారా?
షాపింగ్ చేయ్యాల్ మేడం ఇగా వాలు పేరెంట్స్ వీళ్ళందరికి సంబంధించి అది ఎమొ ఎమౌంట్ అయిన్నీ సెటిల్మెంట్ చేసుకొని చేస్తాం మేడం.
ఉహ అవునా ఎమౌంట్ ఉండాలి కద సా
ఆ చెయ్యల్ మేడమ్ షాపింగ్స్ అంటే ఇగా ఏదన్నాషాపింగ్ మాల్ కెళ్తే అది కాటన్ వీడియోస్ సంబంధించి అవన్నీ కిడ్స్ పన్
ఆ
మ్ అవును మేడం మ్
మీరు షాపింగ్ మాల్స్ కెళ్తారా, లేకపోతే నార్మల్ షాప్కి ఏళ్తారా?
ఆ షాపింగ్ మాల్స్ కెళ్తామ్.
అవును సా బావుంటాయా సార్
బావుంటాయిండి అంటే ఇగ షాపింగ్ మాల్ కూడా కొద్దిగా ఇవి తక్కువ ఉంటాయి కద మేడం.
ఆహా ఉంటాయ సార్ తక్కువ?
ఆ రేట్లు కూడా తక్కువ ఉంటాయండి. కంపెర్ విత్ ఆన్లైన్ లో. వో కొద్దిగా మనం ఎక్కడంటే ఇవి క్వాలిటీ చెక్ చేసుకోవస్ కదా మేడం.
అహ అవునా స
ఉమ్ దాని సంభందించి చేసుకుంటనా లేదు మేడం పెద్ద షాపింగ్ మాల్స్క వెళ్తాం. మ్ ఉమ్
ఆ అవుచ్
అవును మేడం దానే ఇట్ల కూడా చాలా తక్కువ ఉంటాయి మ్ మేడం
ఓకే సార్ ఇంకా ఎలా చేస్తర్ ఇంకా?
ఇంకా ఏముంటందండి దానికి సంబంధించి, ఫెస్టివల్ సంబంధించి ఎవరైనా పెద్దలు ఉన్నా కాని వా ఒళ్ళకి బట్టలు తీసుకోటం ఎమైనా షాపింకెళ్తే దానికి సంబంధించి అన్ని తీసుకుంటాం మేడం. ఆ రేట్లను బట్టి వాళ్ళకి ఏమేమ్ కావాలో వాళ్ళక్ కివ్వాల్సిన మన సాంప్రదాయం ప్రకారం ఏదైతె ఉంటదో అవి ఇవ్వాల్సిన సుంటది ఇంత అంత అని చెప్పేసి ఆ ఇస్త్
సార్ బాటలక్
ఆ ఇచ్చేసి కొన్ని డబ్బులతో పాటు వాళ్ళకి కూడా ఇచ్చేస్తాను మేడం.
ఆహా అవునా సార్
ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం ఓకే